వున
ఆ వినిపిస్తుంది
ఓకే నమస్కారం
నమస్కారం అండి
ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అన్నారు
స్కూల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం
ఓకే
మీరు మీ స్కూల్ల
ఓకే ఒక స్కూల్ లైఫ్ అంటేనే ఒక మంచి ఓ ఎంజాయ్ లైఫ్ అది చాలా మనం ఎప్పుడు కానీ ఆడుకునే విధానం మనకి సబ్జెక్ట్స్ కానీ స్కూల్లో టీచర్స్ తో పాటు కమ్యూనికేషన్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నేనుంటే చాలా బాగా ఎంజాయ్ చేసినా స్కూల్ లైఫ్లో మాకు చాలా మేము స్కూల్ లైఫ్లో ఆల్మోస్ట్ అ మనం స్కూల్ స్కూల్లోనే ఉంటా ఎందుకంటే స్టడీ హవర్స్ స్కూల్ ఆ స్కూల్ ఉంటుంది మళ్ళా స్టడీ హవర్స్ ఉంటుంది మార్నింగ్ స్టడీ అవర్స్ నైట్ స్టడీ అవర్స్ అని అలా మనం చాలా స్కూల్ లోనే గడిపేస్తాం ఇంటికి పోయే వరకు ఆల్మోస్ట్ టెన్ అయి పోతుంది సెవెన్ టెన్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ మనం స్కూల్లోనే గడుస్తుంది కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్కూల్ లైఫ్ అది మనకి స్టార్ట్ స్టార్టింగ్ స్టేజ్ కదా ఎంతన్నా గాని అది మన ఫ్యూచర్ కు ఒక ఫౌండేషన్ గ్రౌండ్ ఫౌండేషన్ మనకు అది స్కూల్ లైఫ్ అంటేనే మనం సబ్జెక్ట్స్ మనం ఎంత నేర్చుకున్నాం కాదు మనకి లైఫ్ వాల్యూ ఎంత మెమరల్ గా ఉంటాయి మనకి మన టీచర్ స్కూల్ లైఫ్ లో మనకి ఎంత నేర్పు ఇస్తున్నారు ఎంత రెస్ రెస్పెక్ట్ అని డిసిప్లైన్ మన హానెస్టీ టీమ్ వర్కింగ్ అని ఎలా మనకి ఎంత వాల్యూబ్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారంటే ఒక బెటర్ బ్యాట్ టిల్ ముందు ఫ్యూచర్ లో ఇయ్యాలంటే మనకి అక్కడ ఒక చిన్న ఫౌండేషన్ అది మనకి మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అని మనము ఒక స్కూల్ స్కూల్ అనేది ఒక జస్ట్ ప్లేస్ కాదు అది ఒక స్టడీస్ కూడా కాదు మనంకి ఒక రోజు రోజుకి మన ఒక గ్రోత్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ ఎండ్ అయి మళ్ళా ఫర్దర్ ఫ్యూచర్గా పోతున్నాము అని చెప్పి అది ఒక చిన్న క్లాస్ రూమ్ లో మనకు ఒక లెసన్ మనకు హోమ్ వర్క్ మనం ఎగ్జామ్స్ కానీ మనకి ఎంత ఏ టైంలో మనం ఆ నేర్చుకుంటున్న విధానం కానీ చాలా బాగుంటుంది స్కూల్ లైఫ్ అంటేనే
అవును
మనం మనకి టీచర్స్ ఎలా గైడ్ చేస్తారు, మనకు సపోర్ట్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, మన అచీవ్మెంట్స్ కి కానీ గోల్స్ కి కానీ రీచ్ కావాలంటే మనకు ఒక లెసన్ మనకి టెక్స్ట్ బుక్ లెసన్సే కాకోకుండా వాళ్ళు ఫర్దర్గా కూడా మనకి మనం ఎలా ఫేస్ చేయాలి చల్ ఛాలెంజెస్లో మన లైఫ్లో అని ఒక మంచి అడ్వైస్గా ఎంకరేజ్మెంట్గా మనకి హెల్ప్ చేస్తారు వాళ్ళు మన కెరియర్ కాన్ఫిడెన్ట్ ని మన ఎలా బిల్డ్ చేసుకోవాల అని చెప్తుం మీ లైఫ్ ఇలా ఉన్నారు
మా లైఫ్ మా చిన్నప్ప నుంచి స్కూల్లోనే ఎక్కువ ఉండేదాన్ని
మ్మ్
ఇన్ అంటే ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ క్లోజ్గా ఉండి మనం ఎంజాయ్ చేసుకుంటూ ఫంక్షన్స్ అంటా గేమ్స్ అంటా గేమ్స్ అంటేనే చిల్డ్రన్స్ కంటే బాగా ఇష్టాం కదా. మన స్టార్టింగ్ స్టేజే మనం మనం ఎలా ఉండాలో ఫస్ట్ నేర్పించేదే స్కూలు మన డిసిప్లేన్ కానీ చాలా నేర్పిస్తుంది స్కూలు టీచర్స్ కూడా మంచిగా క్లోజ్గా మంచి మా మాటలు మోటివేషన్ స్పీచెస్ ఫంక్షన్స్ టైం లో స్పీచెస్ వింటూ మంచిగా చదువుకొని బాగా ఎంజాయ్ చేసాము
మద మీ ఫ్రెండ్స్ తో అప్పు మని చెప్పాను ఎక్కడ మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటా
అవును
బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటానున్నాను
అవును అది ఒక ఎంజాయ్మెంట్ కదా మనకు స్కూల్ అంటేనే ఎంజాయ్మెంట్ అది తిరిగి పోతే మళ్ళీ తిరిగి రాదు కదా మనకు
ఆ
స్కూల్ లైఫ్
హలో
తిరిగి హలో
యా చెప్పండి
స్కూల్ లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కదండి అందరిలో లో అది చానా కామన్ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది
ఆ మన స్కూల్ లైఫ్
స్కూల్ వాతావరణం అనేది కూడా మనకి మంచి మంచిగా డిసిప్లైన్ కూడా మంచిగా నేర్పిస్తుంది మనం బయటకిి వెళ్ళినా కూడా ఆ డిస్ప్లేన్ అట్లే అట్లే కంటిన్యూ చేస్తాం ఎక్కడ కాలేజెస్ కి వెళ్ళినా కానీ పై చదువులు వెళ్ళినా కానీ మన్ డిసిప్లిన్ స్కూల్లో నేర్పించిందే మనకి వస్తుంది
మ్మ్
మ్మ్
మనకి స్కూల్ లైఫ్ మన ఎలా ఉంటామంటే స్పెషల్ ఫ్రెండ్స్ ఉంటారు మన ఫ్రెండ్స్ ఎలా వాళ్ళు ఎంత పేషియస్ అంటే మనకి ఎంత వాళ్ళు మన లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళ సపోర్ట్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమ్ కానీ వాళ్ళ కొన్ని మెమోరీస్ కానీ మర్చిపోపోకుంట ఉంటాం మనం మనం ఏ మన ప్లే ప్లే గ్రౌండ్లో పోతాం ప్లే గ్రౌండ్తో వాళ్ళతో ప్లే చేస్తాము స్కూల్ లైఫ్లో జెండర్ డిఫరెన్స్ ఏమీ ఉండదు ఎందుకంటే అది ఒక చిన్న లైఫ్ స్టైల్ కాబట్టి ఏది మనకి చాలా ఇ ఇంపార్టెంట్ యా ఎపుడు ఇస్తున్నావ్
ఆ వినిపిస్తుంది చెప్పండి ఆ వినిపిస్తుంది
మనకి చాలా అంటే చాలా అది స్కూల్ లైఫ్ లో మనం నేర్చుకునేదింటేనే చాలా అప్పుడు అక్కడ మనము ఎంత నేర్చుకుంటా ఉంటామంటే అక్కడ మనము ఆ మర్చిపోలేని మెమరీస్ ఉంటాయి ఆ మెమోరీస్ మనం రీకాల్ చేసుకుంటే కూడా నవ్వుకుంటాము నవ్వుకుంటా మా ఒక స్కూల్ ఫ్రెండ్ కి మీట్ అయినామంటే మనం ఎంత ప్రీవియస్ గా మనం ఏమేం చేస్తాము అవన్నీ గుర్తు చేసుకుంటే ఎలా నవ్వుకుంటాము మన స్కూల్ లైఫ్లో మన టీచర్ ఇచ్చిన డిసిప్లిన్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఫాలో మనం కరెక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళ టైం టేబుల్లో వాళ్ళ హోమ్వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం మన కొన్నిసార్లు మనం పనిష్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనం హోంవర్క్ తీసుకోవాలి కోకుంటూ వాళ్ళతో పనిష్మెంట్స్ కూడా తీసుకుంటుంటాం మనకి ఎప్పుడన్నా మనకు మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళు అప్పుడు కూడా పనిష్మెంట్ ఇస్తారు ఇట్లా చాలా అంటే చాలా ఆ స్కూల్ లైఫ్లో మనం నేర్చుకుంటాము స్కూల్ లైఫ్ అంటేనే చ ఆ ఎజా చే చదువుకు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం అయిపోయింది ఇక అక్కడ మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ నేర్చుకుంటాం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాం అక్కడ మనం ఎంత నేర్చుకుంటామ అంటే మనకు కూడా తెలిదు అంత వాల్యుబుల్ టై లో మనం అంత లిమిటెడ్ టై లో మనం అంత నేర్చుకుంటాన్నాము అని చెప్పి ఈ జెనరేషన్ ను చిన్న పిల్లులు టెన్త్ అయితే కూడా వా అంత నాలెడ్జ్ ఉది జష్ వా ఫోకస్ వాట్ట్రే ఆ ఏది వాళ్ళ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని వాళ్ళు థింక్ చేయరు వాళ్ళ ఏం జనరేషన్ ఈ జనరేషన్ లో ఎలా ఉన్నారంటే ఆ ఒకసారి చూసినారంటే ఓకే అయిపోయింది ఆ వచ్చేస్తుందిలే అని వాళ్ళు అనుకుంటారు బట్ అక్కడ చాలా మంది ఆ చాలా నేర్చుకుంటా ఉంటారు ఇంత అంత కా ఆ కొంతమంది అట్లా ఉంటారు మనకి దానికన్నా మోడు నాలెడ్జ్గా ఉండాలి కదా
హ
సో మనం ఎప్పుడు కానీ మంచిగా నేర్చుకోవాలి మీరేమనికుంటన్నారు
స్కూల్ లైఫ్ ఒక్కసారి వదిలేసి వచ్చామనుకో ఆ జ్ఞాపకాలతోనే మనం ఉండాలి స్కూల్ లైఫ్ తిరిగి రాదు మళ్ళీ మన ఇప్పుడు స్కూల్లో స్కూల్కెళ్ళినా కానీ స్కూల్లో టీచర్స్ ని పలకరించడం మంచిగా వాళ్ళు చేసినవన్నీ మనకి గుర్తు తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ఏడ్చుకోవడం ఫ్రెండ్స్ మాట్లాడకుండా ఉండ ఉండకున్నా అప్పుడు మనం ఏడ్చింటాం అవన్నీ చూసి ఇప్పుడు మనం ఎమోషనల్ అయిపోతాం
అవును స్కూల్ లైఫ్ అంటేనే ఒక బెస్ట్ గ్రౌండ్ ఫౌండయ్ దానికి మనం మంచిగా ఉండాలి మంచి మంచిగా నేర్చుకోవాలి అక్కడ నేర్చుకున్న విద్యే మనం ఫర్దర్ గా ఫ్యూచర్ లో నేర్చుకుంటాము దానికి మోటివేటెడ్ తో ఉంటాం సో ఆ స్కూల్ లైఫ్ నుంచి చాలా మాట్లాడుతున్నాం చాలా విశేషాలు మీకు కూడా బాగా అవగాహన ఉంది ధన్యవాదములు